ఏం చేస్తున్నావ్ ఏం ల తిన్నావా
తిన్నా, నువ్ తిన్నావా ఏం దిన్నావ్ ఏం తిన్నావ్ నువ్వూ అంట్నా
ఫైడ్రెస్ చికెన్ ఫైడ్రైస్ నూడిల్స్
ఆ అవును
మ్మ్ ఆ నువ్వెందిన్నవ్ అమ్మా
నేనూ మెస్లో తిన్నాన్లే పప్పు
మెస్లో తిన్నావా
ఏంటి మీ రూమ్ లొ కొంచ్మేదో ఇదయినట్టుంది ఎవరో మీతో మీ ఫ్రెండ్ మాట్లాడలేదే ఏంటంట రీజనూ
ఏమో అబ్బ తెలీదు ఏమైందీ
నేనీరోజడిగా ఆహా నేన్ నార్మల్గా ఏంటినువ్ వాట్ర్ పెట్టుకోలేదా అంటే
ఆ
ఆ మని చెప్పుకొనొచ్చింది ఆ ఆడ్రు కాదూ ఆ అదేందీ నిక్ తెలియనట్ అడుగుతున్నావ్ ఏంటి
హూ ఊ
మేం మేము మాట్లాడుకోవట్లేదు గదా మేం మాట్లాడుకోవట్లేదు గదా అన్నది రీ
ఆ
ఏమైంది, అన్న
హు
టే అడగద్దు అన్నది నాక్ తెలీదు నిజంగా తెలిస్తే ఎందుకు అడుగుతా అన్న నేన్ పోయేటప్పుడు మాట్లాడుకుంట్నారు కదా నాక్ వెళ్ళిరుకదా
హవును ఆ
నేనొచ్సరికి మాట్లాడుకోపాయె నాకెట్ల తెలిసిద్ది అంటే ఆ అదేం చెప్లా ఎవ్వరితో మాట్ ట్లడవా అన్నా
ఆ
ఎవ్వరితో మాట్లాడ్నూ అంటే వాళ్ళు ఎవ్వర్ నితో మాట్లాడ్రా మీ రూమ్ లో ఏడు మంది ఎంత మందొ కదా ఏడు మంది ఏలా నిన్ను తీసేస్తారు మంది మాట్లాడ్రా అన్న
ఆహ్
అంటే ఆపిల్లని దీసేసి ఆరు మందే కదా మీరు
ఎనిమిది మందిలే
ఎనిమిది మందా
ఆ...
ఎవ్వరు మాట్లాడరా అన్నది
ఆ
ఇదేందిది అందురు మాట్లాడకపోవడం ఎట్టటుంటున్నావ్ అ ఏముంది ఉండడానికి నార్మల్ గానే ఉంటున్నాను మీన్తోటి నేర్చుకొ త టైం పాస్ కాపోతే అందరు రూమ్లుకి పోయి కొంతసేపు మాట్లాడొస్తా అన్నది నిజమేనా ఏమైంది ఎందుకు గొడవయిందంటే
చెప్తలే మళ్ళా ఖాళీగా ఉన్నప్పుడు ఉమ్మ్ ఎస్
అవ్ నందినీ మిర్యాని అన్న నేన్ గూడ
ఆ
లేదు ఇంగ కాలేజ్ లో ఎళ్ళి కేక్ కటింగు
అవే అంత ట్వంటీ ట్వంటీ ఎస్ కొని కేక్ కట్ చేయిపిచ్చామ ఆ సార్ చుసారు నెర్చులు కాకపోతే ఆ మీరు ఇట్లా నిల్చుకొండి ఇట్లా వస్త నేను ఫాస్ట్ గా వచ్చి చైర్లో కూర్చుంటా అంత విది చెప్తా ఉన్నాడో
అబ్బా తెలికుండ గట్ చేస్తార ఎవరైన
నా నాకు అర్థమయింది రీల్స్ పిచ్చోడనుకున్న నేనైతే చూసా పోస్ట్ల అన్నీ ఎట్ట తెలుసా మీ వన్ని నార్ మనం నిల్చుకున్నాము నిల్చుకుంటే ఆ ఇట్లా కాదు నిల్బుకునేది ఇలా నిల్బుకోండి మాయీ బాగి బాగీ ఎనకొచ్చి నిరుడుకో ఆ అదే అని చెప్పి అన్నాడు దాని తర్వాతకి ఆయనకు తెలిదు కేక్ కట్ చేప్పచ్చేది మేము అప్పుటికప్పుడు ల్యాబ్ లో వచ్చి వీళ్ళు ధన వచ్చి చెప్పి ఇనింది మరి వీల్ బాయస్ అందరు డిస్కస్ షన్ చేస్కొని ఈచ్ పర్సన్ ఇట్లా థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎస్కొని మనము ఇట్లా కేక్ కట్ చెప్పిద్దాం సార్ది బడ్డె కదా అంటే అప్పుటికప్పుడు ఇంక అనుకొని అందరు అప్పటికప్పుడు ఇంకా ట్వంటీ థర్టీనే కదా అని చెప్పి ఇంకా వేసాము వేసిన తర్వాతకి ఇంకా ఆఫ్టర్నూన్ కి కేక్ తెప్పించారు కృష్ణారెడ్డి సార్ సెకండ్ అవర్ లో వచ్చి కేక్ తెచ్చారు కట్ చేసామా కృష్ణారెడ్డి సారు బ్యాక్ బోన్ అంట ఫేవరెట్ ఆ సూర్య సార్కే బ్యాక్ బోన్ అంట ఫేవరెట్ పర్సన్ అంటా అస్సలు ఆ.... పోయి బైట కేక్ కట్ జేస్తదిఇంటా అందరికి ఇట్లా తినిపించి ఇట్లా తినిపించినట్టు ఇట్లా పెట్టినాడు సరే గియో జెప్పినాడు బయటకెళ్ళి కృష్ణారెడ్డి సార్ తిపించినట్టు టున్ డైది పీస్ నాకు బ్యాగ్ గొన్నున్న నాకు ఆ సార్ అంటే చానా ఇష్టము ఆ అది అని జెప్పి అన్నాడు షాక్ దెబ్బకి నేనైతే ఆ దాని తర్వాతకి ఇప్పుడు వద్దులే లాస్ట్ అవర్ లో పిక్స్ తీసుకుందాంలే అని చెప్పి అన్నాడు సారు కళ్యాణ్ మేడం వచ్చింది రండి మేడం అ టా వద్దొ దొద్దు కట్ కట్ చెయను నేనా ఇంగసారి క్లాస్ తీసుకొనిన్ తర్వాతకి లాస్ట్ లో ఇం కావు పిక్స్ పైకి వెళ్ళి పిక్స్ తీసుకొని కేక్ అంత తినేసాం ఫస్ట్ బాయ్స్ తినేసినట్టున్నారు మళ్ళీ వాళ్ళు రాల ఇప్పుడు పిక్స్ తీసుకున్నప్పుడు కూడ తెలుసా ఆయన పోజులు చిన్నగా లేవు అసలు తెలుసా
ఆహా కథల్ చిన్
నా తెలిసి రీస్ పిచ్చోడు అనుకున్నా తెలిస స్పెక్ట్స్ లేవరా ఇంకా అంటా
రీల్స్ పిచ్చేలే ఇన్స్టా అంతా రీల్సే అంట గా
చూ ఏమన్నాడు తెలుసా స్పెక్ట్స్ లేవా అంటే వాడు అన్నాడు అంతే రూమ్ లో ఉన్నాయి సార్ ఈడ లేవు సార్ అంటా మీరు అందరు ఇట్లు ఉండండి నేను నేను మిడిల్ లో వస్తాను మీరు అందరు సైడ్కి తబ్కోండి అంట
అబ్బ
ఆ అయిన చెప్పినాడు ఐడియా మేము నార్మల్ గా నిల్చోకొనినమా నిల్చుకొనుంటే ఆ అట్ల నిలుచుకోదండి వరుసగా ఇట్ల నిలుచుకోండి లైన్ లాగ ఫామ్ అవ్వండి నేను మిడిల్ లో వస్తాను మీరు ఇట్ల సైడ్ అయిపోండి ఇట్ ఒకరు ఇ ఒకరు ఇట్ ఇద్దరు టు సైడ్స్ డివైడ్ అయిపోండి అన్నాడు అట్ల ఓ ఎంట్రీ ఇచ్చినాడు మరి బాయ్స్ గర్ల్స్ నిలిచుకోయినాము మిడిల్ లో సార్ సార్ ఎందుకు సార్ చేరు తె తెస్తాము అన్నాడు ఆ చేరు తెచ్చి పెట్టండి రా నేను కాళ్ళ మీద కాళ వేసుకొని స్వాగ్ లో కూర్చుంటా అన్నాడు ఆడి నుంచి నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాడు సార్ పోజు మర్చిపోయినట్టున్నారు సార్ అంటే ఆ నిజంగానే చిన్న కథలు వల్ళ అబ్బా ఇంగ స్ప్రెట్స్స ఏవి అవి అడిగాడు ఇంగ అయన అవన్నీ లేవు సార్ అన్నారు వాళ్ళు అవునుంటె ఇంకేట చేసిండడు హ్యాండ్ మళ్ళీ ఇట్లా అంటున్నాడు హెయిర్ కి ఆ దాన్ని చెప్తున్నాడు పోస్ట్ చేస్తావ యూట్యూబ్ లో అవంత దాంట్లో
బాగా పెట్టి జయ అను పోంటలే
ఆ చెప్పాడు ఇండైరెక్ట్గానే చెప్పాడు వాడు
నీ దగ్గర ఎంత గొలమ అంటే చాల వల్ చాలా గొడవ వస్తుంది సౌండ్స్
మధ్యలో అందుకు ఏం చెప్పాలా కేక్ ఇంగా తినేసమా కాదు కేక్ మొత్తం ఇంకా పిక్స్ అని తీసు తినిన తర్వాత కేక్ దినేకి పోయ్యాం ఇంక పోతే ఫస్ట్ గర్ల్స్ అంతా ఒకోక పీస్ గమ్మట్ సె తినేస్తారు బాయస్ వచ్చి అందరకు వెయిట్ చేసాం వాళ్ళుాల ఇంకా అందరు తీసుకొని తింటా ఉన్నారు లాస్ట్ ఇంకా ఒక ఫైవ్ అర్ సిక్స్ ఉంటాయి పీసెస్ అప్పుడు వచ్చినారు బాయ వ వచ్చి చూసారు ఒరే పిసేస్ ఏ లేవు అని చెప్పి మ పాపం వాళ్ళు స్టార్టింగ్ లోనే తినేసారు కా వాళ్ళు
ఎంత తింట్ర మత్తా తింటరా ఎల్
మేమే ఇంకా ఒకరబ్బా మళ్ళా మేమే గల్ చంద్రం తినేస్థిమి బాగ అవును డ్రింకులు ఉంటాయిలే గ్రాండ్గ ఇప్పుడు వాళ్ళకి
ఆ నిజమే మీ మనకి ఇయ్యాలి కదా
మనకేంటి ఆ ఇంక అయన ఆస్తులు అమ్ముకోవాలే ఇంక
అయితే కేక్ కట్ చేసిన మన వాళ్ళకైతే అసలైనయి మనం అసలయినయి కాదు కదా
మరి మన సీనియర్స్ కూడ కట్ చేపించారు కేక్
అవునా మనల్ని చూసి లేకపోతే వాళ్ళ ముందు చే కట్ చెయి
లేదు లేదు లేదు వాల్ ఫస్ట్ మనమే కట్ చేపిచ్చాం దాని తర్వాతకి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్ చెపిచ్చారు మన సీనియర్స్ అక్కవాళ్ళు మ్ వాళ్ళు కూడా కట్ చెపిచ్చాడు అమ్మా రెండు కేకులు తెలుసా కానీ ఆయన వరస్ట్గా రెడీ అయ్యోచ్చాడు ఏం బాగా రెడీ మా నార్మల్ ఫార్మల్ గా వ చ్చాడు.
అవునా
ఆమ్ మాకు ఎవరికి తెలీదు అసలు బర్డే అని చెప్పి
ఎవరికి తెలిసిద్ధిలే ఆయన ఏం పాపులర్ చేసుకోలేడుగా బర్త్డే అని
ఆహ్ మన సీనియర్ అక్క ఆమే అక్క స్టోరీ పెట్టి ఉంటే దాంట్లో చూసార మాట
ఆహా అట్ట చూసి కనిపెట్టిన్రా
ఎస్ ఆయన తెల్సా బాయ్స్ ని చేసుకునేసాడు మేము ఫోన్ లో మాట్లాడుతా మాట్లాడుతా వీళ్ళొచ్చి వాడు వాడుంటడు లే ఒకడు ఆహ్ విష్ చేసాడా హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇస్తే హాగ్ చేసుకునేసాడు వాడొచి రేయ్ నువ్వు ఆ వే లో తీసుకోవద్దు నార్మల్ గా హాగ్ ఇచ్చారా నీకు నువ్వు నాకు విష్ చేసినందుకు అంటా ఆహ్ ఆహ్ ఆహ్ ఆహ్ వాడు నవ్వేసాడు తెలుసా అంజలి వీలైతే మీరు చూసావాడిని నేను చూడలేదు నేను ఇన్ని చెప్పిన అంజలి నవ్వుతా ఉంది అంజలి చూసి
ఆహ్ ఆహ్ ఆమె అయ్యి చూసుకుంటా ఈ రోజు ఎంత ముసి ముసి నవ్వులు నవ్వుకుంట సిగ్గులేసుకుంటా ఉండుంటది.
ఆహ్ అసలు పోటోలు కూడా దిగలా ఇయి మే రాల మద్యలోకి
అబ్బో అబ్బా అయితే ఫీలయ్యే ఫీల్ అవ్వాల్సిన విషయమే అయితే అట్లయితే మనం మాట్లాడుదాం ఆయనకి ఎంతయినా ఆయన మీద అభిమానం కదా ఆయనకి
ఆహ్ ఆహ్ ఆహ్ ఆహ్ శృతి కూడా దిగల అసలు
ఆమె దిగపోతే ఈమె యాడ దిగిద్ది
ఆ బిగ్ బ్రదర్ వాడు అన్నాడు ఇంకా ఏమని రేయ్ అమ్మాయిల ఫోటోలు దిగాకే రా రావురా అసలు వీళ్ళు చూడు అసలు ఎంత లాగ్ చేస్తున్నరో అన్నడు వాడు ఒక్కటే మాటే ఆ మరి ఏంది వాళ్ళు డే స్కాలర్స్ ఏమో కొద్దిమంది ఏమో ఆడున్నరు ఫోటోలు దిగాక రావట్లా
అంతేలే వాళ్ళు డే స్కాలర్స్ నార్మల్ గానే అమ్మో తట్టుకోలేము
ఆహ్ వాళ్లింకా ఇంకా లాస్ట్ రూమ్ ఉండే వాళ్ళు ఇంకా సర్లే అని చెప్పి ఉన్నవరకు తీసుకున్నాము. ఆమె ఫోటో తీసి అనింది నిహారిక ఒక లుక్ ఇచ్చింది అంతే వాడు సి ఎవరో సియర్ ఎవరో నవ్వుతా ఉంటే వానకల్ ఓ లుక్ కిచ్చింది ఫోటో తీసేటప్పుడు ఇప్పుడు అరే ఆ పాప నిన్ను కొట్టేలాగుందిరా నువ్వు బాగుండురా అంటది. ఎంత నవ్వుకున్నాము తెలుసా ఈ ఫోటో తీసేటప్పుడు కామెడిగా ఆ కోతులు వెనకాల నుంచి వస్తాఉన్నయి ఇది సైడ్కి పోతాఉంది వాళ్ళేమో ఒకరోక పోజ్ పెట్టినారు ఒకటి లుక్ ఇచ్చేసింది ఇట్లా సీరియస్ గా ఒకటి రేయ్ ఆ పాపు కొట్టేలాగుందిర బాగా పెట్టురా నువ్వు ఫేస్ అని ఆహ్ ఫోటో అన్న తీయవే అంటే ఫోటోస్ అన్నా దిగుదురా అంటే నేను దిగ నేను రాను రానంది సరే మళ్ళీ లాస్ట్ కి ఫోటో తీస్తామని చెప్పి వచ్చింది ఉమ్ పెట్ సూరబ్బా ఆయన పె ఏమో వాడు సెండ్ చేస్తా అన్నాడు నేను వచ్చి దగ్గరకి ఎంత బాగా వచ్చి ఆయనకి భయపడిపోయింది సిఏం ఆ దగ్గర కొచ్చివాడి